నాయిస్
పిస్తా ఉందా ఆ విన్పి ఆ వాయిస్ క్లారిటీగా వినిపిస్తా ఉం
కొద్దిగా కట్ అవుతుందండి వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది
ఓకే ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే అండి
హలో ఒక్కే
ఆ చెప్పండి
కి ఏమిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అండ్ నా దగ్గర నుంచి ఏం తెలుసుకోవా అనుకుంటున్నా
మోడ్రన్ కల్చర్ అండ్ వెస్ట్రర్న్ కల్చర్ అండ్ మోడ్రెన్ ఫ్రే ల్ కల్చర్ వాటి గురించి తెలుసుకో డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటనాండి
రెంట్ కాల్ టే ఇప్పుడు పద్ధతుల్ని అస్ అనుసరిస్తే మనము పట్టుచీర కట్టుకొని ఈ దేవాలయాలకి వెళ్తే ఎంత అందంగా ఉందు మనం అదే కొ త్త బట్టల్దే అంటే మోడ్రన్ కల్చర్ లో జీన్స్ ప్యాంట్లు వ వేసుకొని టెంపుల్కి వెళ్తే ఎలా ఉంటుంది
ఆ అండి అంటే
కల్చర్
హలో ఒంటర ప ఆ చెప్పండి వినిపిస్తుది
అదే అండి అలాగా అంటే మోడ్రన్ కల్చర్ మోడ్రన్ కల్చర్ ట్రెడిషనల్ కల్చర్ కి ఇది ఇవి డిఫరెన్సెస్ ఉన్నా అంటే జీన్స్ ప్యాంట్ వేసుకొని టెంపుల్ కు వెళ్లేద అలాది చ పద్ధతిగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని పోతే అది వర్ డిఫరెంట్గటుద అన్నమాట అది మనకు తె తెలుగు సంప్రదాయం గురించి తెలియజేస్త అది అన్నమాట
అవునండి బట్ కానీ ఇప్పుడు అంటే వరల్డ్ చేంజ్ అవు
ఆ అవును చెప్పండి చెప్పండి అదే అంటీ అంటే ట్రెడిషన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు చేంజ్ అవ్వాలి కానీ మన పాత పద్ధతులు మాత్రం మర్చిపో పోకూడదు కదండి ఎప్పుటికైనా పాత పునాదులే ఈ ఫ్యూచర్ కూడా ఉపయో ఉపయోగపడతాయి అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ఇమ్మంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అలాగనమాట ఇప్పుడు కూడా మా ఎప్పుడే గాని పాత పద్ధతుల్ని మరిచినాడు అంటే మనిషి అనేవాడు చేంజ్ అయిపోతాడన్నమాట అంటే మీకు ట్రే మీరు ఏది ప్రిఫర్ చేస్తారుఅం ఏ ట్రెడిషనల్ ఆ లేకపోతే మోడ్రాన అంటే పంచకట్టుగా పంచకట్టు ఉయో ప్రిఫర్ చేస్తారా లైక్ పోతే జీన్స్ ప్యాంట్ ప్రిఫర్ చేస్తారా
అట్లానేందండి రెండు కానీ అంటే ఎక్కడ అంటే ఏది ఎక్కడికి ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ గా వెళ్తాం లైక్ పబ్బులకి ఇట్లా ఎట్కన్నా ఫ్రెండ్స్ తో పార్టీలకి వెళ్ళినప్పుడు మోడర్న్ గానే వెళ్తాం అండి అంటే స్విచ్ సిట్యువేషన్ నీ బట్టి వెళతాం అండి
ఓకే ఓకే అంటే ఏ సాంప్రదాయము సంప్రదాయం గు ఉండాలని అనుకుంటారు ఫిఫ్టీ పర్స్ జనరల్ గా ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగ అంటారు
ఆ అండి
అంటే సంప్రదాయంగా ఉంటే మన జీవన విధానం జీవన విధానాలు కూడా చాల మారుతాయండి అంటే సంప్రదాయంగా ఉండడం వల్ల మనకు పాజిటివ్ బా వస్తా ఉంటాయి అన్నమాట
అట్ల అని మనం ఒక్కటమే సంప్రదాయం గా ఉంటే సరిపోదండి కానీ ఇప్పుడు ఫ్యూచర్ అంతా ట్రెడిషనల్ గా ఆ చాలా ఫాస్ట్ గా ఉంది మ మరి మనం అలాగే ఉంటే మనం వెనకబడిపోతాము అండి
వెనుకబడిపోతాం అది కూడా కరెక్టే అది కూడా కరెక్టే కానీ పాత పద్ధతులు అనేదాన్ని మర్చిపోకూడదు అన్నమాట
అదేనండి సాంప్రదాయం గా అంటే అందరు అలా ఉంటే మనం అలా ఉంటే సరిపోతం కానీ కాని అందరు డిఫరెంట్ గా ఆ వాళ్ళు ఎక్కడికో వెళ్తుంటే మనం ఇంకా మనం వెనక్కిపోతున్నాం ఉంటది అండి
అవునండి కానీ ఇప్పుడు మనము మనము మనోళ్లు ఇప్పుడు ఎక్కడో ఉండే ఫారిన్ కల్చర్ ని అంతా తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నారండి లేకపోతే ఇప్పుడు మన మనోళ్లు అక్కడది ఉపయోగిస్త స్తున్నారు ఇక్కడ ఉ ఉండే వాళ్ళు అక్కడ సంప్రదాయాలు ఉపయోగిస్తున్నారు ఆపోజిట్ అయిపోయిందండి ఇప్పుడు
అవునండి అంటే క అంటే ఇప్పుడు ముందంటే ఊ మన అంటే పాస్ట్ డేస్ లో ఇంత ట్రావెలింగ్ అండి ఇంత తిరిగేది తక్కువ అండి తిరిగినా ఎవరో కొంతమందే అంటే
అంటే ఈ పాత పద్ధతుల్లో అంటే ఎక్కువ ఎవరిని బయటికి వెళ్ళే వాళ్ళు కాదండి ఓన్లీ అబ్బాయిలు ఒక్కటిే బయటికేళ్ళి ఏం కావాలన్నా తీసుకుని వస్త్ తండ్రి అమ్మాయిలంత ఇంటి పట్టునే ఉండి ఉంటే అంటే ఇంట్లో పని చేస్త కుంట భర్తని పిల్లల్ని చేూసుకుంట టోన్ టాండ్రి ఇప్పుడలా కాదంతా టోటల్ చేంజ్ అయిపోయింది
పాత పద్ధతుల్లో కొన్ని ఎక్స్పెషలీ ఉమెన్స్ కి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ టైమ్ లో అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండేది కాదు అంటే డిసిషన్ వాళ్ళ వాళ్ళ చేతి అంటే వాళ్ళ లైఫ్ అయినా వాళ్ళ వాళ్ళ చేతిలో వాళ్ళ డెసిషన్ ఉండేది కాదు
ఆ ఇంట్లో పెద్ద మొగోళ్ళదే జీవితం ఉండేది అవునండి ఇప్పుడు అంతా ఈక్వల్ అయిపోయిందన్నమాట
అట్లా లాస్ కూడా వచ్చాయండి అది ఉమెన్ ఫేవర్ గా లాస్ వచ్చాయి అట్లా అండి
ఆహ్ అంటే ఉమెన్ కి ఫేవర్ గా ఏం రాలేదు అది ఆ ఆపోజిట్ పర్సన్స్ చేయడం వల్ల అలా వచ్చాయన్నమాట అంతే
ఓకే అండి
ఆ ఆధునిక జీవితం ఆ ఆధునిక అంటే మోడ్రన్ టెక్నాలజీ గురించి మీర ఏం చెప్పాలం కుంటున్నారు
అంటే సమ్ వాట్ అంటే అది ఆ టెక్నాలజీ అనేది మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటదండి సమ్ అంటే కరెక్ట్ గా చేసుకుంటే అది ఆ మనల్ని మన లైఫ్స్ ని అంటెచాలా బావుంటుంది తే ఈజీ అవుతాయండి బట్ కానీ అందరు అలాగే చేసుకోరు కదండి దాంట్లో ఏదో ఒక లూప్ హోల్ ఉంటాది దాన్ని ఇది చ్చేసుకొని మిస్ యూస్ చేసుకుంటారు అండి
అవునవును అంటే ఏదైనా కానీ మోడ్రన్ అయినా ట్రెడిషనల్ అయినా దాని వల్ల బెనిఫిట్ ఉంటాది లైక్ నెక్స్ట్ లాస్ ఉంటాది ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ వల్ల మనకి మొబైల్ ఫోన్స్ వచ్చినాయి ఇంటర్నెట్ వచ్చి దాని వల్ల మనం ఇంకో ప్లేస్ కి ఎక్స్ ఎలో చేయలుగున్నా ఇంకో చోట ఏం జరుగుతాంది అనేది తెలుసు కోగలుగుతున్నాం మనము అంత అప్డేటెడ్ అయిపోయి ప్రతి ఒక్కరు ఆ ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది ప్రిడిక్ట్ చేయగలుగుతా ఉన్నారు ఆ అవునండి
అంటె అక్యూరేట్ గా తెలిసిపోతుందండి అంటె ఎప్పుడంటె ఎక్కడో ఏదో జరిగితే ఎప్పుడో ఎవరో ఏదో చెప్తే అదేదో ఆ ఉండేదండి ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఏమన్నా అయితే సెకండ్స్ లో మనకి తెలిసిపోతాంది పర్మిషను
ఫచర్ ను కూడా అంచనా వేసి మనం ముందు జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నాం మోడ్రన్ టెక్నాలజీ వల్ల మీరు అన్నట్లు దాని వల్ల లూప్ హోల్స్ కూడా ఉన్నాయి దాన్ని అవాయిడ్ చేసుకుని మంచి దానికి ఉపయోగించుకోవాల మన ఎప్పుడైనా గానీ
ఆ అండి
ఆ పరిజ్ఞానం ఎక్కువ డెవలప్ అయిపోతాంది ఇప్పుడు ప్రెజెంట్ ఫైవ్ జి జనరేషన్ వచ్చేస్తా ఉంది పిల్లలు కూడా చానా అప్డేట్ అయిపోత్ ట ఉన్నారు చిన్న పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీసు సెల్ ఆపరేట్ చేయడం వాళ్ళు టెక్నాలజీని తెలుసుకుం న్నారు చాలా అప్డేట్ అయిపోతున్నారు అండి ఇలా అప్డేట్ అయిపోతే చిన్న పిల్లోళ్లు వాళ్ళు మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతాది
అవునండి ఎక్కువ దానికి కి మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయి ఇంగా అం అంటే అదే అన్నట్టు అయిపోయిండి ఫిజికల్ గా ఏం చేయలే పోతున్నారండి
అవును అందుకనే మన సాంప్రదాయం అంటే ట్రెడిషనల్ అవునండి అవునవును అవునవును అంటే మెంటల్ అం మీరు అన్నట్లు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడము అలాగ ఏమి చేయలేకపోవడము నే జస్ట్ ఒక్క దానికే స్టిక్ ఆన్ అయిపోవడం అలాంటివి జరుగుతా ఉన్నాయి అందుకనే మనము ట్రెడిషనల్ పద్ధతుల్ని ఉపయోగించాలన్నమాట. అంటే సాంప్రదాయ జీవితం మనకు చాలా విలు వలు మరి ఒక నిమిషం విలువలు అలాంటివన్నీ కుటుంబం కుటుంబ వ్యవస్ త్త గురించి పెద్దల గురించి ఇలా అన్నీ నేర్పించి మనమల్ని చెక్కదిద్దుతాదండి. దానివల్ల మనము సమాజంలో కూడా మంచిగా ఎదగలుగుతాం అన్నమాట సంప్రద ట్రెడిషనల్ సిస్టమ్స్ ప్రకారము అంటే ఆ అప్పుడు మనకి ఇలాంటివన్నీ ఉండేడు కాదు కదా మొబైల్స్ ఇంటర్నెట్ అలాంటి ఉండేది కాదు మనం ప్రకృతిని ఆహ్వాదిస్తూ ఇంట్లోనే ఉండి అన్ అంటే ప్రెజ అంటే ఇంట్లో ఫ్యామిలీ దగ్గర ఉండి మనకు కనెక్షన్ క్యూరన్ ఇంప్రువ్ చెస్కోని మంచీగా స్టోంగా ఉండండి ఎప్పుడు అలకడు మొబైల్ పోందంటే జస్ట్ అంతే ఇంకా ఎవరు అవసరం లేదన్నట్లు జీవిస్తా ఉన్నాం మన లైఫ్ని
మనల్ని ఆ మొబైల్ ఫోన్కి అది సోషల్ మీడియాలో ఇంకా అది మిస్యూజ్ చేస్త చేయడం అల చానా ఉన్నాయండి
అవు అవునవును ఆ
ఏదైనా కానీ అంటే మనం అంటే కరెక్ట్ వేలో యూస్ చేసుకుంటే బాగుంటందండి.
అవునవును ఏదైనా గాని అవును అంటే ఇప్పుడు ఆధుని ఇంకా అంటే మోడ్రన్ టెక్న మోడ్రన్ టెక్నాలజీ వల్ల మనకు సాంగ్ అంటే సా మన మైండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోత ఉంది దానివల్ల మనం ఎక్కువ ఆలోచించలేకపోతా ఉన్నామండి మొం మొత్తమంతా ఒకవు
బియాండ్ గా ఎక్కువ థంక్ చేయలేకపో లాస్ట్ కి అంటే సైకి ఇష్టవుతుంది అందరికి
అన్నట్లు నేను నేను అన్నట్లు అంటే మోడర్న్ టెక్నాలజీ వల్ల మనము కొంచెం అంటే ఇంకొక పర్సన్ మనం ఇంట్లో ఉండి కూడా ఇంకొక పర్సన్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా త్రూ వీడియో కాల్స్ అలా మాట్లాడుకోవడం వల్ల మనకు కనెక్షన్ అనేది కూడా దగ్గర అవుతూ ఉంటుంది
అవునండి
ఆ అంటే మన కాలక్రమైన సంప్రదాయ ఆదాయాలు కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ కాలక్రమేణ అన్ని జీవన మనకు మనము పూర్వీకులు మనకు పెద్దలు చెప్పిన ప్రకారము సాంప్ర అంటే ఏమంటారు సాంప్రదాయ పద్ధతి అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ జాయింట్ ఫ్యామిలీ పెద్ద పెద్ద ఫ్యామిలీలు గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నదమ్ములంతా కలిసి మంచిగా ఉండి అలాంటి ఇవన్నీ గుర్తుకొస్తా ఇప్పుడు మడన్ టెక్నాలజీ వల్ల ఏందో అసలు కుటుంబ విలువలు తెలుసుకోలేకపోతూ ఉన్నారు మనుషులైతే ఆ అవును డ్రెస్సింగ్ కూడా అవునండి చాలా అవును అప్పుడైతే లంగా ఓ నళ్లు చీరలో ఒకటి పంజాబీ డ్రెస్ లో ఒకటి వేసుకుంటా ఉండారు ఇప్పు అంత మారిపోయిందండి జీన్స్ ప్యాంట్లుంటా అవంట ఇవంట మగ పపిల్లలు ఎవరో ఆడపిల్లలు ఎవరో తెలుసుకోలేకపోతా ఉన్నాము ప్రజెంట్ జనరేషన్ లో
అవునండి
అవును ఏం చేస్తాము అర్థమే కాదు థ్యాంక్ యూ అండి మీ విలువైన సమాచారం చారం మాకు చేర వేసినందుకు
ఓకే అండి